హలో చెప్పు హలో హలో
మనీయ
చెప్పావు ఎదురుచూస్తోంది
ఆ నాకు ఇన్ పడుతుంది నీకు
ఆ ఇప్పుడ ఏంటి ఆ వినిపిస్తోంది ఆ బాను
ఆ బాగున్న మౌని తిన్నారా మధ్యాహ్నం ఆ బాగున్నా మౌని తిన్నారా మధ్యాహ్నం
ఆ ఎక్కడన్నావు ఎక్కడన్నావు
నేనా ఇప్పుడు నెల్లూరులో చదువుకుంటున్న మౌని నువ్వు
నేను కూడా నెల్లూరు ఏ కాలేజు
నేను రావుస్ కాలేజ్ నువ్వు
నన్ స్వాతి కాలేజె దగ్గర్ నే
దగ్గరనే మనం కలవనే లేదు.
మాకు సెంట రాడే పడుతుంది. ఎగ్జామ్ సెంటరు
ఆ ఇబుడు ఏ ఎయిరు నేను ఇబ్ ఇప్పుడు ఫైనల్ ఇయరే మోని
నువే ఏఇయరు
నేను ఫైనల్ ఇయర్ ఏ మోనియా
చల్రోజులైండే కల్సాకా
ఆ కలిసింటే బాగుండేది. ఇప్పుడు ఏమైన్నా కలుద్దాంలే ఇడ మాల్ ఉంది. బీచ్లు ఉంది. సినిమా హాల్ ఉన్నాయి అన్ని తిరగత్ చ్చో
పోయేసేస్తున్నారా మీరు అన్ని దగ్గరికి
ఆ మేమ్ వన్నీ తిరిగాం ఇగ నీతోదిరిగితే ఉమ్ ఎగ్జామ్స్ ఎట్లా రాసినావ్ మౌని
ఏదో రాసిన ను నీ ఎంత కాక్పోయినా
అయ్యో అట్లే ఉండదులే మోనీ అందరం బానిరషీన్టం మ్ మీ ఫ్రెండ్స్ అందరూ బాన్నురా
ఆ మీ ఫ్రెండ్స్
మ్ బాన్నుర్
మీ అక్కామిఅక్ ఇంకా
ఆ బాగుంది బాగుంది మోని మా యక్క కూడా మీ ఇంట్లో అందరు బాగుండరా అంకులు అన్న అక్క వాళ్ళు మీ తమ్ముడు
ఇంగ
జెప్పల్ మోని ఇంకా లాస్ట్ సెమ్ అయిపోయిన తర్వాత వెళ్ళాలి. ఇప్పుడు మండే నుంచి మిడ్ స్టార్ట్ అయితది.
ఆ
మళ్ళ నెక్స్ట్ ఎక్స్టర్నల్
మా కూడా అట్లే మా కూడా అట్లే పెట్టినారు ఇంగా
హా అసలు గ్యాప్ ఏ లేదు మోనీ ప్రాజెక్టు లో చేసి చేస్ చేస్ అధే జరిపోత్ సందీ మా ప్రిన్సిపల్ మేడం మొన్న వచ్చింది అన్ని తప్పని చెప్పింది అన్ని చెంజ్ మీకు చెక్ చేసారా ప్రాజెక్ట్
మక్ గైడే ఆమ
ఆ అయ్యో
హహహ్ ఫస్ట్ లో గైడ్ ఆమ మళ్ళ ఎమ్ చేష్ నార్
ఓకే స్టాఫ్ అందరుూ బాగా చెప్తారా
ఏదో చెప్ తరు
ఆ అంతే ఎక్కడైనా అంతే మోని ఇప్పుడు ఈ ఈ కాలేజీలో అసలు చెప్తారంటే అది వేస్ట్
అంతే అనూకోకూడదు
హా మోని
హాయ్ ఏమి
చెప్పాలి మోని మధ్యానం ఎమ్ తిన్నావ్
మధ్యానామా ఏంలే అన్నం పప్పు అనుకుంటా
హుమ్ ఏమో
ఇడ ఏం నచ్చదు ఫుడ్డు
అయ్యో మీ నువ్వు ఎక్కడ అంటే కాలేజ్ హాస్టల్ లోన లేకపోత్
ఆఊ కాలేజ్ హాస్టల్ లోనే ఉంటే అలానే బయటికి వచ్చేద్ తను
అవునా నేను, నేను బయటే ఉండేది. పిజి
ఆహ్మ్ మాళ్ళ ఎల్తాలేడు ఫుడ్డు అని
అయ్యో లేదు మోనిసామి నెల్లూరు అస్సలు నచ్చదు. నాకంతా పులుసులే చేస్తారు. వీళ్ళు ఉమ్ పో నాకు అస్సలు నచ్చదు. ఈ నీ ఇక్కడ మీకు బా జేస్తారు మీ పీజీలో
అబ్బే అస్సలు గ్యాస్ ఏందో అది తం దాని ఉప్మా చేసి పెడతారు ఆ రోజు
ఆహా మీ వాళ్ళు ఎంత మంది ఉండారా ఆ పిజ్జిలో
ఒక ఒక పది మంది అటు ఉంటారు.
అంతమంది ఉండరా మాకైతే మేము నలగరం మేము నలగరము కింద రూమ్ లో
ఈడు కూడా అట్లే ఈడు ఈ కూడా అట్లే
ఉ ఇంకేంటి మౌని విశేషాలు
పోల మనం ఏ నాలుగు రోజులకే ఫోన్ చేస్తే
బిన్నావే
అవును మా ఫ్రెండ్
చాలా సార్లు ఎల్ తాన్నావ్ తిరుమలకి
అయిపోయింది ఇంగ ఇంగ మల్ల ఎప్పుడో
ఉమ్ ఎగ్జామ్స్ తర్వాత పోయేది. అందరూ క్లాసొల్లు కలుసుకొని పోతే
ఆ
ఎగ్జామ్స్ తర్వాత క్లాసొల్లు అందరూ పోయేది మళ్ళీ ఇంటికి పోయేది.
ఎప్పుడో అందరు వతారా ఏడ రారు అన్ని అప్ప అప్పటికప్పడుకి మాటలు అంతే అవి
అవు అవున్ మోని మా వాళ్ళు కూడా అంతే నిన్నమేమో కన్పూర్ జాతరకిలీనామ్ లే చనమంది దా వస్తామన్నారు నైట్ వర్కు వస్తామన్నారు మళ్ళా హ్యాండ్చ్చారు
మళ్ళీ ఎవరెరు పోయినారు
మళ్ళా మా క్లాస్ సియారు మేము ఫైవ్ మెంబర్స్ గల్స్ ఒక త్రీ మెంబర్స్ బాయ్స్ ఆడ్నే పోయి చేసుకొని తినేసి
బాగా చేసుకున్నారా ఎవరు చేసార వంటా
వంట మాగ్లా సుబ్రహమణ్యం మానే పిల్ల్లోడు చేసాడు హ్మ్మ్
బాగా చేసింట్రా
ఆ బానే చేసిన్నారు మోనియ
ఉ
అన్నీ మళ్ళా
జాతరకొచ్చినం జాతర చూస్తారా
జెయింట్ వీలు తిరుగుదాం అనుకున్నామా లేట్ అయిపోతాందని
ఎన్నిక వచ్చేసినారు
ఒక ఫైవ్ అలా బయలుదేరేసాం సిక్స్
స్పెషల్ బస్సులు వదినాల్లే
ఆ ఖాన్పూర్ కి స్పెషల్ బస్సులే
ఆ
ఉమ్
అయితే ఎందుకు చేసినారు
ఆయనే నమ్మని
ఉ ఉ
పిలిచాం చానా మందిని అస్సలు రాలేదు మా క్లాస్ లో ఇంకేం ముందు మని మండే నుంచి ఎగ్జామ్స్ అంటే మిడ్కు చదువుకోవాలనా
అందట్లో ప్రాజెక్టులు ఇ పోవాల
అవును మోని అందుకే నిన్ననే పోయాల్సి వచ్చింది ఖాన్పూర్ జాతరకి
నిన్ననే లాస్ట్ అంటానే నిన్ననో థాటిన్కో లాస్ట్ కదా
ఈ రోజు ఏమో లాస్ట్ అని అన్నారు అంటే త్రీ డేసో ఫోర్ డేసో అంట జాతర
అంటా అంతా నీనార్
ఆ మోని
ఆ ఇంకా ఏమే
చెప్పాలే మోని
ఆ చెప్పు నువ్వే చాలా రోజులకు చేసినావులే
ఉమ్ మాల్ కి వెళ్ళాలి ఎళ్లిఉన్నరా మీరు
ఆ చాల సార్లు
బీచీ చానా సార్లు వింటారు కదా
చాల్సార్లు
ఉమ్ ఆ మాలులో అంతగేమ్ ఉండదులే కానీ ఆ మాల్లో బా బట్టలు ఎంత రేట్ ఉంట ఇప్పుడు వెండి కూడా భలే రేట్ చెప్పుతాండ్రు మోని
ఆడా టూవెల్ హండ్రెడ్ అంటాంది
ఒగా రింగ్ తీసుకుంటేనే రెండు వేలు అంటా చెప్తా
కి వొట్టి చిన్నారే
లేదు ఇప్పుడు గోల్డ్ రేట్ అంత పెరిగింది కదా వెండిది గోల్డ్ రేట్
వెండి రేట్ పేరిగిందిలే ఇగ లేద్ లే ఆడంతా కోనలేములే మనకు బయట నెల్లూరులోనే కొనలేం స్వామి
ఉమ్ బట్టలు ఎక్కడ బాగుంటాయి నువ్వు ఎక్కడ కొంటావ్ చెప్పు ఎ
నేను ఇడ ఇడకొన్నిన్నను టె జూడియో లో ట్రెంస్ లో కొనిన్ నేను ఇంకా యాడ కోన్లా
ఉమ్ మేమంతా మీషో లోనే పెట్టుకునేది
అసలు మీషోలో మీ చాల ఇడి మన్న యాడో బర్త్డే కి పెట్టినారా ఏం బాగా రాలేదా
అబ్బా నాది అసలు డ్రెస్సే కొట్టేస్నాడు మౌని బర్త్డేది
ఏంది
ఆ ఆర్డర్ పెట్టిన్నను అంటే వ ఓటీపీ చెప్పుకునేసినాడు నేను చెప్పేసినా రేపు తెల్లనరి తెచ్చిస్తానన్నాడు అట్లా పోయి వాళ్ళా డబ్బులు బల్ళ అ డ్రస్ ఎత్తక్కపోయి వాళ్ళ లవెర్ కి ఇచ్చేసిసినాడు
ఒరే
ఆ
అదేట్ట మళ్ళ నువ్ ఫోన్ చెయాలా
చేస్ నా అది వేరే ఊరుకి పింది అని చెప్పి
వల్ తెచ్చియాలా కదా కంప్లైంట్ చేయి
లేదు చేసిన ఫోన్లు వాళ్ళకి చేసిన ఇంక రాదులేండి అని వదిలేసిన
ఉమ్ ఎంత అది
అదా
ఉమ్ ఉమ్ మరే అంత లాస్ చేస్త అంత లాస్ అయిత్ స్తే ఎట్లా
ఆ ఇంగా వాళ్ళ వాళ్ళే అంత మోసానికి చేస్తాండ్రు ఇంక మనమేం చేస్తాం
ఇంకా అప్పుడు బుక్ చేసుకొని వేస్టే కదా
నిజంగానే ఇంకా బట్ట బర్త్డే డ్రెస్ పోతే అట్ట ఉంటది ఆ
మీకు రెగులర్ సెంటలే ఏమో చేస్తాను
ంది రెగులర్
సేంట్ర ఒకటేలా
ఆ స్వాతి కాలేజీ మీదే అంటే మేము ఎగ్జామ్ పోయినప్పుడు మీరు ఏడకనిపించేది మీకు ఎగ్జామ్స్ ఉంటాయి ఆ అవునవును
ఆ
ఉ ఏ మార్నింగ్
చెప్పాలమ్మా
ఏ బీచ్లు చూసినావు మైపాడు ఏంది ఆ బాగుంది మోని నీకే
ఆ బాగుంది
అప్పుడు బాలేదు అని చెప్పిండు కదా
ఆ అదే అయి్యింది సెట్ చేసుకోవాలి కదా ఇంకా అట్టే ఉ ట్ట ఎడా
అవును మోని నాకు కూడా అట్లే వచ్చింది ఇందులే నేను మెడిసిన్స్ యూజ చేసి
నేను కూడా మూడు నెలలు యూస్ చేసిన అంతే
అది నేను మళ్ చెక్ కూడా చె
నేను కూడా చేపించుకోలే మన అంచు చెప్ప పోదామా ఒకసారి పోదా మాంటన్నాడుది ఏం పోతాాలేనా అయినా చేయించుకోవాలా చేయిుకో వస్తుందా అని గమ్మున ఉన్న ఇడ ఫీజు లు ఇన్ని ఇన్ని వస్తున్నారు ఆ డబ్బులు చూస్తంటే కళ్ళ అసలు
ఆ
పోతుంది
సరే మోని ఇంకేమి ఇంట్లో వాళ్ళు అందరూ బాగున్నారుారు కదా బాా రాయి ఎగ్జామ్స్
ఆ సరే
హ టైమ్ కి తిను ట్యాబ్లేట్ లో ఒక గాల మల్లా వస్తు యూస్ చేస్తున్న
బలే ఉంటుందని బలే ఉంటుందని ఇరికింది ఆలా
ఆ ఉండనా బాయ్